ఉన్నారా అండి
ఆ బాగున్నాము అండి మీరు బాగున్నారు
ఆ బాగున్నాం ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఖాళీ మీరు
చేయలేదండి నేను ఊరికే అలా బ్రెడ్ ఆమ్లెట్ వేసానండి
అవునా అండి ఎలా వెసారండి బ్రెడ్ ఆమ్లెట్
ఏం లేదండి ఫస్ట్ ఆమ్లెట్ ఆమ్లెట్ వేసేసుకుంటామండి ఫస్ట్ బ్రెడ్ నంత ఫ్రై చేస్త కొని ఫ్రంట్ బ్యాక్ బ్రెడ్ నంత బాగ బ్రెడ్ ముక్కని తర్వాత వాటి వాటిని మధ్యలో బ్రెడ్ పెట్టేసి ఆమ్లేట్ అంతా క్లోజ్ చేసి ఎలాగా అట్లంతా చేసేయడమే అండి చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్
ఓకే
తిన్నారా ఎప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్
సాండి
అవునా మేమైతే అలా చేసేస్తామండి
ఆ నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసి, అందులో బ్రెడ్ పెట్టి అన్ని ఫోల్ చేసి ని అలా
ఆ మేము అంతే అండి ఇంకా కొందర అయితే ఏవో చీస్ జ్ వెజిటబుల్స్ అంతా అట్ల యాడ్ చేస్తారు అంటే నార్మల్ గా అలా తిన్నా కూడా బాగుంటు టుంది
ఆ
ఇంకేంటండి ఆ మీరు మీకు హోలీ తెలుసా హోలీ ఫెస్టివల్ ఆడుత కరా మీరు మంచి
ఆ బా తెలుసండి బాగా బాగా ఉ ఉంటుంది భాగ ఎంజయ చే చ్చు ఫ్రెండ్స్ తో
హోలీ ఫెస్టివల్ అంటేనే ఫ్రెండ్స్ తో బాగా రంగులు కొట్టుకోవడము రంగులు పూసుకోవడము
ఆ
వాటర్ గన్స్ న్సతో వా డ్రేసుకోవడము ఉ అలా అంతా చాలా బాగుంటుంది
ఆ బాగుంటుందండి
కలర్సే కాక్కక్కకున్న పెరుగు వంట ఎగ్స్ అంట అలా అంత వేసేసుకుంటారండి అప్పుడు కదండి చాల బాగా ఎంజాయ్ చేస్తారు ఫెస్టివల్
ఆ అవునండి
ఇంకేంటండి సంక్రాంతి ఫెస్టివల్ కూడా అండి అసలు సంక్రాంతి ఫెస్టివల్ అండి బా త్రీ డేస్ స్టార్ట్ అవుతుందండి ఏంటి ఫస్ట్ బోగి ఆ సంక్రాంతి కనుమ అని చెప్పి చాలా బాగుంటుంది మీకు తెలుసా అండి
ఆ తెలుసండి మేము మిడిల్ రోజు బాగా చేసుకుంటామండి ఫస్ట్ లాస్ట్ కాకపోయియా లాస్ట్ రోజు చికెన్ మటన్ తింటాము
అవును మీరు చికెన్ మటన్ తిన్ టారా అదీ నాటు కోడి
ఆ అలా మేకలు అవన్నీ తీసుకు ఆ ఆ అవునండి భోగి రోజు కాదండి కనుమ రోజు
ఆ కనువ రోజు అయితే అందరు అదే చేస్తారు స్తారు భోగి రోజు అయితే పిల్లలకి భోగి
ఆ బోగి పండ్లు కోసి పిల్లలకు ఎంత చేసుకని తింటారండి
ఆ ఫస్ట్ పిల్లలకి భోగి పండ్లు భోగి పండ్లు అంటే రేగి పండ్లు కొన్ని పువ్వులు కొంచెం అదేమి అదంతా వేసి
ఫస్ట్ అద ఆ ఫెస్టివల్ అలాస్ట్ స్టార్ట్ అవుతుందండి మళ్ళీ మరూసాటి రోజు ఏమి సంక్రాంతి అండి ఆ సంక్రాంతి ఎలా స్టార్ట్ అవుతుంది
సంక్రాంతి బాగా చేసుకుంటామండి ఫస్ట్ మామిడాకులు అవన్నీ తీసుకు వచ్చి ఇల్లుని అలంకర చేసి బాగా ఆ పిండి వంటలు చేసుకో కొని
ఆ అంతకు ముందు నైట్ే మంచిగా ముగ్గులు వేసి కలర్స్ కలర్స్
ఆ ఈ రంగోలీ చాలా ఫేమస్ అండి ముగ్గుల్ పోటీలు జరుగుతాయి కదా
ఆ అవునండి సంక్రాంతి ఫెస్టివల్ కి ఎక్కడైనా ఫస్ట్ ముగ్గులు
ముగ్గుల పోటీలు బాగా జరుగుతాయండి ఆ ఇంకా కోడి పందలు అవన్నీ జరుగుతాయండి కొన్ని చోట్లు
అసలు సంక్రాంతి అంటేనే కోడి పందాలండి ఉ మళ్ళీ కోడి పందాలంటా ఇంకా మేము ఆ కోడి పందలకు కూడా చాలా మంచి ముచ్చుగా చేస్తారండి
ఆ బాగా చేస్తారండి
కనుమ రోజు తే పశువుల్ని పూజించి ఆ మనకేమైనా ఆ కనుమ అంటేనే పశువుల పండగ అండి ఆ అట్లా చేస్తారు
ఆ ఇంకా మీరు ఏ కి బాగా చేసుకుంటారండి
ఉగాది కూడా బాగా చేసుకుంటామండి నాగులచోతి అండి నాగులచోతి అయితే మేము చాలా బాగా చేసుకుంటాము అంటే నాగులచోతికి స్పెషల్స్ అన్ని చేసుకుంటాము మేము కజ్జికాయలుంట అత్తర కజ్జికాయలు అత్తరాసలు
అత్తరసలు నా ఫేవరెట్ అండి బా అవును
అవునా మళ్ళీ సలిపిండి అని చెప్పి అంటే నూగు పిండితో చేస్తారు
ఆ అవునండి
ఆ ఇంకా ఏమండి చాలా చేసుకుంటామండి కా రాలని చెప్పి
ఆ
ఆ మరి సకినాలని చెప్పి అవేమో చేస్తారు
ఆ అవి నేను వినలేదండి మా సైడ్ చెయ్యరు అవి
ఆ మీకు ఫ్లవర్స్వి తెలుసా అవేమో ఫ్లవర్ లాగా ఉంటుంది దాన్ని ఇలా పెట్ టిలాయిలు డిప్ చేస్తే ఫ్లవర్ వస్తాది అది తెలిదా మీకు
ఆ తెలుసండి బాగుంటాయి
ఫెస్టివల్ చేసు ఉంటారు అలా కజ్జికయలు
కర్జికయలు, అట్లు మేము అవన్నీ ఉగాది చేసుము ఉంటామండి ఉగాదికి, సంక్రాంతికి, మా సైడ్ నాగల చవితి అంతా ఏమ బాగా జరగదండి.
ఆ ఉగాది ఫెస్టివల్ అండి మన తెలుగు వాళ్ళకి స్టార్ట్ అంటే ఏద ఫస్ట్ ఉగాది ఫెస్ట్
ఆ అవునండి బాగా చేసుకు కుంటాం మా ఊర్లో ఉగాది బాగా జరుగుతుందండి ఉగాది. ఉగాది మొహరం
అదండి మా ఊర్లో
ఆ ఉగాది వచ్చేసి మేము మాకి ఒకకొండ ఉంది. అక్కడిక అక్క దేవతలు ఉంటారు. అందరూ బండ్లు కడతారు. అక్కడ అందరూ వస్తారండి ఊరంతా బాగా జరుగుతాయి జనాలు
తరు
అ ఆ పైసలు కొ
ఆ హ పలుతల కుండా అదే అదే విన్నా విన్నా అక్కడ చాలా పవర్ఫుల్ అంట కదా హు ఉ చాలా బాగా చేస్త ఇస్తారని విన్నానండి. చాలా బాగా చేస్తారండి ఆ అక్కడ అందరూ చాలా అంటే మా ఊర్లో ఎలా అంటే ఆ అందరూ వెళ్తారండి అక్కడికి. అంటే ప్ర ప్రతి శివరాత్రి ఫెస్టివల్ క అక్కడికి వెళ్తారండి. హలో హలో హలో మా ఊరిలో అయితే ప్రతి శివరాత్రి ఫెస్టివల్కి అక్కడికి వెళ్తానండి. హలో